ఆ హలో ప్రెస్సీ
బాగునవ్ గయి
బాగున్నా ప్రెస్సీ నువ్వు బాగున్నావా
బాగున్నా తిన్నావా
ఆ తిన్నా నువ్వు తిన్నావా
హ్మ్ తిన్నా ఏం చేస్తాన్నావ్
ఏం చేయలా అట్లా వాకింగ్ జేస్త తా వున్నా
ఏం తిన్నావ్
అన్నము పప్పు నువ్వు
నేను అన్నము పప్పే
హ్మ్ ఇంకేంటి ప్రెసీ చెప్పాలి పండగ వస్తుంది కదా ఏమన్నా షాపింగ్ చేసావా
లేదు ఏం చెయ్యాలెదే మీరు
నేను కూడా ఇంకా చేయలేదు చేయాలి
ఎప్పుడు పోతావు షాపింగ్ కి
వెళ్ళాలి మంచిగ ఏదన్నా షాపింగ్ మాల్
ఎక్కడున్నావ్ ఇప్పుడూ
ప్రస్తుతానికి పీజిలో ఉన్నా
అదే ఎ ఊరూ
ఏ ఊరంటే మా ఊర్లోనే ఉన్నాం
మే ఊరిపిజిలో ఉండవా
హ్మ్
ఏమి ఇప్పుడు పీజీలో ఉండేది అ అంటే ఏమైన్నా జాబ్ చేసాను లేకపోతే చదువుతానువా
చదువుకుంటా ఉన్నా ఇంకా ఇంకా కంప్లీట్ కాలేది మంత్లు వన్ మంత్ ఉంటే కంప్లీట్ అయిపోతుంది అవును వికు క్లైమేట్ తెట్లుంది
మా క్లైమేట్ కూల్ గానే ఉంది
ఇప్పుడు ఎక్కువ అంటే చలికాలం ఎక్కువ చలిగా ఉందా ఏమన్నా మంచట్ల
లేద్ ఇది ఎండాకాలమేమొ చలికాలం ఎపుడో ఎళ్పోయింది శివరాత్రికే ఏలిపోయింద్ చలికామ్స్
అంటే మాకు ఇంకా ఇక్కడ చలీ ఎక్కువ పెడతా ఉంటే అడుగుతా ఉన్నా మా అమ్మ వాళ్ళ సైడు
ఆ
పోస్తన్నాయి మా సైడు ఇంకా చలిగానీ ఉ
హ
కానీ బాగుంటుంది సాయంత్రం సమయానికే చల్లగా గాలి అట్లా బయటటికి వచ్చిడు నిలబడు ంట
అవునాా
బాగా చెట్లు
వ్యూ అంతా వ్యూ ఎంజాయ్ చేస్తారా అదే ఆస్వాదిస్తారా
వుంటుంది ఆస్వాదిస్తారంండి
వర్షాలు ఏమైన్నా పడతండయ పొలాలకి వర్షాలు ఇపుడు అంత
ఇప్పుడు వర్షకాలం కాదు కదా అప్పడు మావుగా బోర్ వాట్ర
ఎలాంటి డ్రెస్ కొనాల అనుకుంటున్నావు పండగకి ఎట్లాంటి టైప్ డ్రెస్ కొనుక్కోవాల అనుకుంటు న
హాఫ్ సేరి వన్నావని
మ్ ఉగాది కదా మీ పక్క ఎట్టా చేస్తారు ఉగాది కదా మీ మీ సైడ్ ఎలా చేస్తారు పండుగ అంటాండ హలో
ఇగో నాలు
హలో
ఏదన్నా మంచి ఇస్తే
సారీ కొనాలి అనుకుంటున్నావా
అప్
హలో
ఆ
హలో
ఎప్పుడు వేళ్తావు నువ్వు షాపింగ్ కి
నేనా పండుగ రోజు ముందు రోజు పోతా
అ
ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ అయి పినాకల్లాల్
అవునా
హు దాని తర్వాత బట్టలు కుట్టుకోని ఆ రాయాలా మీకేం ఎగ్జామ్స్ లేవా
మాకు కూడా ఉన్నాయి
మళ్ళా నువ్వు కూడా బాగారాయి సేమ్ ఉంది కదా
హు రాస్తా
సేమ్ లో బాగా చదివినవా హు
ఇంకా లాస్ట్ సేమ్
పాస్ అయిపోతవులే
హు అయిపో ఇంకే ఏంటి ప్రసన్న చెప్పాలి
చెప్పాలి ఇంట్లో వాళ్ళు అందరు బాగుండారా
బాగున్నారు మీ ఇంట్లో
మా ఇంట్లో అందరు బాగున్నారు మీ అక్క
ఏదో మీ మీకు స్పోర్ట్స్ కి వెళ్తా అని అన్నావ్ అదేమైంది
హు పోల మా కాలేజ్ లో తొడకపోలే తొడకపోతామన్నారు నాకు ఖో ఖో హు రన్నింగ్ ఇంకా అథ్లెటిక్స్ లో హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ దేవలింత డిస్క్
ఖోఖో రన్నింగ్ గ్ వాలీబాల్ ఆడవా నాకు బాగా వాలీబాల్ అంటే ఎక్కువ ఇష్టం, అంటే ఖోఖో ఎట్లా ఆడతారు కొంచెం చెప్తావా ఎంత మంది ప్లేయర్స్ ఉంటారు ఏ అగానే
కోకో లో పదకొండు మంది ఉంటారు నార్మల్గా ప్లేయర్స్ తొమ్మిది మంది మెయిన్ గార్డ్ స
అవునా
చేసింగ్ రన్నింగ్ అనినేదు
అదే లే నేను అంటే నేను ఎక్కువ వాలీబాల్ మీదే ఫోకస్ చేశారు నాకు అంత అట్ంది ఖోఖో అన్నకు
చేసింగ్ రన్నింగ్ ఉంటుది చేసింగ్ అనేది వేరే బ్యాచ్ వాళ్ళు అదే వేరే కాలేజ్ వాళ్లు చేస్తే రన్నింగ్ అనేది కాలేజ్ వాళ్ళు చేస్తారు ఇప్పుడు చేసింది అనుకో తొమ్మిది మందికి టారు ఎనిమిది మంది కూర్చొంటారు ఒక ఫోల్ దగ్గర ఉన్ వాళ్ళు ప్లేయర్స్ ముగ్గురు దిగుతారు అట్లా వాళ్ళు
కోట్ ఎంత ఉంటుందని ఏమన్నా ఐడియా ఉంద
అలా అంతా ఏం లేదు
మ్ ఇకేంటి నువేమన్నా పోలీస్ జబ్ కేట్లా ట్రై చేసిండొచ్చు కదా
చే ఎండచ్చ కానీ నా హైట్ సార్ ఇపోదలే కొంచెం తక్కువ
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా
ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు నా హైట్ చెట్ కాదు
అయినా బాగుంటుంది, స్పోర్ట్స్ అకాడమీలో వస్తాయి కదా సర్టిఫికెట్లకి చాలా వాల్యూ ఉంది. హా
ఆ ఆ సర్టిఫికట్లు దే ఉన్నాయి సర్టిఫికట్లు ఉండయి తో వచ్చింది వాలీబాల్ కూడా వచ్చిందింది నాకు డిస్టిక్ వైజ్ అంటే మా స్కూ లో డిస్టిక్ట్ వైజ్ వచ్చినినయి కానీ అవి ఏమో అడ వాడిలా ఎంతవరకు ఇన్సేట్ట ఆహా లేదు లేదు మాకు నేర్పించిండ్లా ఖోఖో కబడ్డీ రన్నింగ్ వాలీబాల్ ఇంకా అథ్లెటిక్స్ నేర్పిచినారు అదే పరుగు పందాలు అట్లాంటివి
ప్లాన్ చేస్తున్నారా మూవీస్ కేల్ ఏళ్లల మొన్నైదో మూవీ రీ రిలీజ్ అయింది కదా
అదే కాంచర్ ఆ రీ రిలీజ్ అయింది నాదేము
అదే మొన్న చెప్పావు రిలీజ్ రీ రిలీజ్ ఉందని
ఆ ఉంది ఎల్లారు మా ఫ్రెండ్స్ ఏల్లారు నేన్ వేలేలే నేనె వేలలేదు వాల్ వెలారు హ మా ఇంట్లో అలొపిక లేదు అందుకే గ పోలేదు
అవునా నీకేమూవీ అంటే ఇష్టం
నాకా బా బాహుబలి వన్ టూ
అవునా బాగుంటుంది కదా బాహుబలి ఎవరు హీరో ప్రభాసే కదా ప్యాన్ ఇండియా స్టా ఏమిష్టం నిక్ ఆ మూవీ లో
ఏమి ఇష్టం అంటే ప్రభాస్ ఏం యాక్టింగ్ చేస్తే యాక్టింగ్ అంతా ఇష్టమే
సాంగ్స్ కూడా బాగున్నాయి కదు
బాగున్నాయి నువ్ ఎవురు ఫ్యాన్
ఒక డైలాగ్ చెప్పోచ్చు కదా బాహుబలిలో
ఆ అట్లంతా చెప్పలేంలే
అవునా
హ్మ్
బాగుంటాయి కదా సాంగ్స్ కూడా అందులో
హ్మ్ బాగుంటాయి
చూసానులే
హ్మ్ ను చూసాను
నేను ఎవరి ఫ్యాన్ లేదు మామూలుగా చూస్తాను మూవీస్ నార్మలు
అవునా
హ్మ్
ఎవరిని ఇష్టం బేట్టుకోవా
లేదు లేదు
ఎందుకు సినిమాలు నచ్చవా
అదేదో వాళ్ళకి మనం ఏమన్నానా తెలుస వాళ్ళకి పెద్ద ఫ్యాన్ గార్డ్ అని వాళ్ళకి
నేన్ ప్రభాస్కి పెద్ద ఫాన్
డై హార్ట్ ఫాన్ ఆ
హ్మ్ హు హలో హలో హలో హలో
ఏం చేస్తున్నాయ్ ఇప్పుడు
ఏంచైల కుచోండా కాలీగ
ఆ
హు
అ ఇంకా ఏంటి చెప్పాలి ప్రెస్సీ
తప్పుగా ఎక్కువగా
ఆ
అంటే
ఎలా ఉన్నరు రాస్థాని ప్ర చేయాలనుకుంటున్నా ఆఫటర్ గ్రాజ్యుయేషన్
ఉగా ఉగాదికి రాలేదా మీ అక్కోల్ల ఫ్యామిలీ మీ ఇంటికి ఉగాదికి రాట్లేదా మీ అ వాళ్ళ ఫ్యామిలీ మీ ఇంటికి అంటున్న
వస్తా అన్నాయి ఈ రోజు వచ్చారంట వెళ్తారేమో తెలీదు పండగ
బాగా జోర అయితే మీ ఊర్ల
పింగ్ చేసారందా నన్నడి గారు బట్లు కొన్నా వా లేదా అని
అహా గాయత్రీ హెల్త్ ఎట్లుంది హలో
నీకు నువ్వు నీ
మాదా నేను హాస్టల్ లో ఉండాలే నే పండుగంతా చేస్తా మా అమ్మోళ్ళు చేస్ తర్ బాగా ఇంట్ల హ్మ్ మా అవ్వ మాతా అందరికి బట్లు పెడతారు
అదే బట్టలు పెట్టుకని బా సెల
ఉమ్మ్ దనంటయి
ఉగాది పచ్చడిలో ఆరు షెడ్ రుచులు ఉంటాయి
ఆ
తెలుసా
ఆ చే అ త తీపు కారంారం పూలుపుూ ఇంకా
ఒగ్గురు హుమ్ చెప్పార్ ఇంగేమున్
ల్... అవునా
ఉమ్ ఐచప్ పె ఇంగోటేమో నువ్వే జెప్పాలా
తీపీ ఉప్పు కారమ్
ఆ ఉప్పు మరిచ్పోయ సర్పోయిన్ది ఆ అంతే ఆరు ఇంగేగాయి
ఇంకేమ్ లేద్
ఉమ్ సరే జాగ్రత్తగా రాయి ఎగ్జామ్స్ బారాయీ
ఉమ్ సరే ప్రేసీ పడుకోవలా టైం అయిపోయిన్దా
హ
మాట్లాడచ్చు కదా కాసేపు పండుగ గురించి మాట్లాడొచ్చు కదా ఓకే సరే అయితే బాయ్
బాయ్
బాయ్ చేయావే